హలో
ఆ వస్తుంద అండి వాయిస్
ఆ వాయిస్ వస్తున్నది అండి
ఆ ఓకే అండి చెప్పండి ఆ బాగున్నానండి మీరు ఏం చేస్త చేసారా భోజనం చేస్తారా ఆ చేశామండి
ఓకే
ఓకే చెప్పండి ఈరోజు ఏం టాపిక్ డిస్కస్ చేద్దాం
ఏమున్నదండి జనరల్ గా క్యాజువల్ అదే వార్ నడుతుంది దాని గురించే అన్ని చోట్లలా ఎల్పిజి గురించి దాని గురించే నడుస్తున్నారు అది
ఆవును
ఇప్పుడు అటు వార్ నడుస్తుంది అయితే మనకు ఇటు ఎల్పిజి వస్తలేదు పెట్రోల్ డీజిల్ వస్తలేదు కదా మరి మన సైడ్ నుంచి మరకు వాళ్ళకు ఫుడ్ అది రైస్ ఆనియన్ అవి వె తున్నయ్య అండి అటు
అది కూడా వెళ్లట్లేదు కాదా
అవి కూడా ఎళ్లాకుంటే వాళ్ళ అక్కడ మనకి ఇక్కడ మీరు పెట్రోల్ లేకున్నా ఏం లేకున్నా మనకు నడుస్తుది కాని వాళ్ళకి ఫుడ్ లేకుంటే బా ప్రాబ్లం కదా
అవుతుది ప్రాబ్లం అందరిక అవుతుది కాని అక్కడ కూడా ఇట్లానే మనం ఎట్ అడ్జస్ కావాలో వాళ్ళు కూడా అట్లనే అడ్జస్ట్ అంది
వాళ్ళకు కూడా ఎన్ని నెలలకి సరిపోయేంత స్టోరేజ్ ఉంటది కద కదా అన్ని ప్రిపరేషన్ చేసుకొని వాళ్ళు స్టార్ట్ చేసిరూ కావచ్చు
ఉ అంతే అంతే అంటే ఇది వార్ ఇట్లా అవుతుందని ఎవరికి తెలియదు కదా
ఇంత సివిలర్గ వెళ్తాది అని ఎవరిగి అనుకో
ఇరాను ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తందిని అనుకోలే కదా అక్కడ షిప్పులన్నీ ఆ షిప్పులన్నీ ఆపేస్తారు అని అనుకు రే కదా ఆపెయాడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది
అవును నేను అదే వాళ్ళకు ఎలా అంటే వాళ్ళకి ఇప్పుడు ఎలా వెళ్తందిని నేను అదే చూస్తున్నా
వాళ్ళకి మన దగ్గర నుంచి వెళ్ళడానికి వేరే త్రు రష్యా ఓటే రష్యా ఉంటే వేరే సైడ్ ఇటు ఇండియా బే ఆఫ్ బెంగాల్ నుంచి వెళ్తాది ఇడియన్ అద అఫ సైడ్ వెళ్తే అన్నారు ఇట్లా ఈ ఐరాన్ దగ్గర ఉన్న రోడ్ కాకుండా ఇలా రష్యా చైనా అట్లా వెళ్తాయి అన్నటు లాంగ తిరిగి ఎల్లల
ఇప్పుడు ఇరాన్ కి చైనా రష్యా అవి సపోర్ట్ చేస్తున్నాయి వార్ లా కదా
అంటే ఓపెన్గా చేయట్లేదు ఇంటర్నల్గా చేస్తున్నారూ ఇంటర్నల్ గా చేస్తునారు
మీన్స్ కూడా రెడీ అవుతున్నాయి సపోర్ట్ చేస్తున్నట్టు
ఏ తెలేదు ఇప్పుడు మరి గల్ఫ్ కంట్రీస్ అందరు యాంటీ అయితున్నారు ఇరాన్ కి
అవును
దుబాయ్ సౌది వాటే వాటే టూరిజం అంత డమేజ్ అయిపోయింది అంత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా డ్యామేజ్ ఇష్మిరాబ్
మ్మ్
ఆ దానివల్ల ఈ సౌదీ కంట్రీస్ మూ
దుబాయ్ దుబాయ్ మాత్రం చాలా టూరిజం మొత్తం డ్యామేజ్ అయింది గదా టూరిజం మొత్తం
టూరిజం మొత్తం పడిపోయింది
పడిపోయింది వాళ్ళది ఎందుకంటే దుబాయ్ మొత్తం నడిచేది టూరిజం మీదనే
అవును
కదా
అవుదు టూరిజం అయినా ఆయిల్ ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కూడా తీయనియట్లేదు
ఆయిల్ ఎపు ఎక్కడండి ఆయిల్ గూడా తీయనిడు కాదండి అక్కడ మొత్తం మిసైల్ చేసి డమేజ్ చేసింది గ నా వాళ్ళది మొత్తం
అదే అలా డ్యామేజ్ చేసినారు దుబాయ్ హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ మీద
అవు అవునండి అవునవును మిజైల్స్ దాడి చే నట పెద్ద పెద్ద హోటల్స్ మీద కరక్టే
ఆ ఇగ టూరిస్ట్ ఎవరు వెళ్తారు వెళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫ్లైట్ లె నడవట్లే అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళ వెళ్ళడానికి లేదు
ఈ ఆ రిసెండ్ ఇక ఫ్లైట్స్ ఏమో నడిచినట్టు ఉన్నాయి గదా అండి
ఆ నిన్న మొన్నకా ఫైవ్ డేస్ కోసం ఓ ఆపేశారు వారు దాని వల్ల కొంచెం స్టార్ట్ అయినట్టున్నాయి ఎక్కడికి వెళ్ళాలో
దుబాయ్ ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు సౌదీ అడు నడుస్తున్నాయాండి. ఫ్లైట్స్
లేదు లేదు అది నడవట్లేదు లేదు నడవట్లేదు
నరవట్లేదు అమ్మది రీసెంట్గా మా ఒక ఫ్రెండ్ వెళ్ళిండయితే
అంటే ఇప్పుడు దుబాయ్ డైరెక్టర్ ఖత్తర్ వేర్గా దుబాయ్లో దిగి సౌదీలో దిగి బరోడా ఎల్లచ్చు గదా అటె
బై రోడ్ కాదండి ఫ్లైట్ లోనే వెళ్తాడు ఆయన ఆయన దుబాయ్ లోనే ఉంటాడు అట్ నుంచి మరి వెళ్ళిండా తనే
దుబాయ్ నుంచి బై రోడ్ ట్రైన్ అట్లా ఉంటాయా వాళ్ళ ఫెసిలిటీస్ ఉంటాయి అట
అవునా
ఆ వాళ్ళకి ఫ్లైట్ అయినా వెళ్ళన, ఏం లేదు మనకంటే. ఫ్లైట్లో వేళల మనకి రూట్ లేదు వాళ్ళకే అవసరం లే
ఆహా ఓకే మేము అదే అనుకున్నా వారు నడుస్తున్నది ఎలా వెళ్ళిండో అని నేను కూడా అదే ఇష్టాన్ని అయిపోయిన ఇప్పుడు నేను గూడా కాంటాక్ట్ చేయన్ లె ఇగ టు ఏమంటారు సౌదీ అరేబియా వెళ్ళింది ఆమె
ఓకే
మ్మ్
అక్కడ ఏం చేస్తారు మరి
అక్కడ ఇంజనీరండి
అందెనిచ్చా సివిలా
ఆ అవునండి సివిల్ ఇంజనీర్ అంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఈ ఫైర్ అని చెప్పి ఇలా జాబ్ మీద వెళ్ళిండు అక్కడికి
ఆహా ఓకే
ఆ ఇప్పుడు ప్రమోషన్స్ అవి వచ్చి, మళ్ళా అక్కడ ఎలా ఉన్నదో నేను కూడ్ అంతా బాగా మాట్లాడలేదు, చాలా ఎల్లయింది మాట్లాడి. ఓన్లీ ఎందంటే మన ఆ మెసేజెస్ ఏ ఎక్కువ చేస్తాడు గానీ మనం ఇగ చిన్న. ఇప్పుడు మన్ అడగచ్చు మెస్సేజెస్ లో ఎ అని అడుగుతాం. ఎంత అని మాట్లాడతాం, ఎంత అని బిజీ ఉంటాడు కొంచెం. వాళ్ళకి టైమింగ్ కూడా చేంజ్ ఉంటాయి కదా. మనకు వాళ్ళకు మీకు ఇది ఏమంటారు. అవ్వ మీకు దీని గురించి బాగా తెలుసుకవచ్చు ఫోటో గురించి
ఆ ఫోట్
మీరు, అంతకు ముందు. ఎక్స్పీరియన్స్ ఉన్నది. కావచ్చు మీకు అంటున్న ఎటు నుంచి ఎటు వెళ్తది
ఆ
ఎట్ వస్తాయి అనేది మీకు తెలుసుకవచ్చు కదా ఆ షిప్పులు
ఆ తెలుసు, తెలుసు.
అదే అదే
నేను ఇంతకు ముందు ఆదాని అక్కడ కాందలా పోర్ట్లో చేసినా
ఎక్కడండి
అదానే కాదు గుజరాత్ ఉంటదిగా అ కండలా కండలా పూర్
ఓకే ఆ
ఇంకోటి ఆ ఖండాపూర్ ఇంకోటి చాలా పెద్దది పోర్ట్ ఉంటంది కంటైనర్ కంటైనర్స్ పోర్ట్
ఆ
ఇంకా అదాని గ్రూప్ స్ ఆ
ఆ అదాని గ్రూప్స్ ఓకే
అది అద్ అది ఎక్కడ అంటే
హుమ్ ఎక్కడ అది
జీనీ
ఆ
అది ఇక్కడ అంటే గుజరాత్ లోనే
ఆ ఓకే ఓకే ఓ ఐడియా ఉంది
గుజరాత్ లోనే వస్తాది అది హుమ్మ్
అ ఆ అక్కడ వర్క్ బాగా, అది బాగుంటది కావచ్చు.
ఆ చాలా వామ్మో చాలా ఎక్కువ ఉంటది వర్క్
ఆ రిస్కీ కూడా చాలా, ఉంటాయి కావచ్చు.
హుమ్
అక్కడ ఈ లేబర్స్ చూస్తారు. కదా వర్క్
ఆ
షిప్ లల్లా
అవు
వాళ్ళక్ బాగా రిస్క్ ఉంటది కావచ్చు వాటర్లలో ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంట కదా వర్క్ చేసే ఏమైనా ప్రాబ్లం వస్తే మొత్తం దిగి వర్క్ చేయాలట గదా హలో
వత్తయి వాటర్ లో ఉన్నప్పుడు ఏ
అ ప్రొపైలరు ప్రొపైలరు అవి ఏమైన డా మై ఐతే
ప్రొపైలరు డ్యామేజ్ అవుతే అది డ్రైడాగ్ అని ఎక్కిస్తరు వన్ తే వాటర్ల దిగి చేయడానికి ఉండదు
అవునా
ఉండదు ఉండదు చేయరాదు చాలా పెద్ద ప్రొపైల్స్ ఉంటాయి ప్రొఫైల్ప్స్ ఆ అవి డైనింగ్ చేసే వాళ్ళు వేరే ఉన్ డైనింగ్స్ ఊ ఆక్సిజన్ సిలిండర్ అవన్నీ పెట్టుకొని వెళ్తరు లోపలికి ఎళ్ళి మకు చెక్ చేసి వస్తారు అట్ల చేస్తరు గానీ ఇప్పుడు
ప్రొఫైలర్ అనేది బాగా పెద్దగా ఉంటదండి ఏదిగా
అవును చాలా పెద్దగా ఉంటది అది దాని సరౌండింగ్స్ లోకి ఎళ్తాం మనది లాగేస్తది అది
ఆ ఆ అదే అంతా హెవిఫ్
దాని దానీ నిజంగనే ఒకా మూడు పై త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఇంజనే ఆ ప్రొపైలర్ నడపాలంటే ఆ ఇంజన్ అంత సో అంత పెద్ద ఇంజన్ ఉండాలె
త్రీ ఫ్లోర్సు
ఆ త్రీ ఫ్లోర్స్ సింజరి ఉంటది
అబ్బాబ్బబాబ్బ చాలానే ఉంటది ఎప్పుడయితే
ఇష్టమే కోగటి ఒక బ బ ఎంత అంటే ఒక పది కేజీ ఇరవై కేజిలల ఇస్తరు ఉంటది
మీరు జూసిల్లా అండి
ఆ చూసినా అన్నా చూసినా గదా సిక్కులోకి ఎళ్ళి అంతా
అవునా ఎటైనా వెళ్ళిర్రా శిప్లా
ఆ అంటే వేరే కంట్రీకి అట్లా ఇట్లా ఎళ్ళలే అని కానీ ఇండియాలోనే ఇండియాలో హ్ దగ్గర దగ్గర పోట్లు ఉంటాయి గదా అట్లా ఎళ్తాం అన్నరు దూరం పోర్ట్ కెల్లాలనట
ఓకే
ఓ
దగ్గర దగ్గరనే అయితే వెళ్ళిిన అన్నట్టు
అ కద ముందరాత్ ముంద్రా పోటాను ఉంటది గుజరాత్ లో
ఆ ఎక్కడ
ముందరా ముందరా
ఓకే
గుజరాత్లో ముంద్రా పోర్టు ను రాదాని వాలది
అ ఆ
చాలా నెంబర్ వన్ కంటైనర్స్ ఫూట్ అన్నట అంటే ఏ కంటైనర్ అయినా అక్కడికి వస్తది నాకి ఇండియాల ఆ అక్కడికి వచ్చి అడి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయితా ఉంటయి
మనం ఇక్కడ ముంబైది గాదా
ముంబై లో తక్కువ ఉంటది అంటే అక్కడ వస్తయి ఫస్ట్ కాన్ ముందరాకి తర్వాత అక్కడ నుంచి ఆ ఏరియాకి పోయేటి అటుపోతయ్ ఈ ఏరియా వచ్చేటి ఇటోసానన్నది అమ్మ
ఓకే ఓకేనండి మీతో మాట్లాడననికి మంచిగా అనిపించింది
ఆ ఓకే అండి సరే
ఓకే ఓకే థ్యాంక్ యూ